హలో ఆ విన పడుతుందండి మీ
వినిపిస్ ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
అవునండి మా నెంబర్ బిజీ వస్తుందా అండి మీకు హలో
తినేన్ ఫోన్
ఎన్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి మా అమ్మ చాపలు కడుగుతుందండి ఈ రోజు ముర్ఖశీల మీకు తెలుసా
హలో
హలో ఈరోజు ముర్ఖశీల మీకు తెలుసా అండి ఏం చేస్తున్నారండి హలో హలో
మీ మాటలు వినిపిస్తాలేవా అండే దిస్
మా మాటలు వినబడతలేద మీకు ఆడ సిగ్నల్ లేదనుకుంటా మా దగ్గర సిగ్నల్ బానే ఉంది. ఉ వినబడుతుందండి ఎక్కడ ఉన్నారు మీరు
హాస్టల్ లోనేనండి అసలు తెలుసా అండి మీకు ఒక విషయం. మా హాస్టల్లా వాషింగ్ మిషిన్ ఉంది కూలర్ ఉంది ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఉందాండి
కూలర్ ఉందా అండి
ఆ మా రూమ్లా ఒక అక్క కొన్నదానమాట
కూలరా
ఆ ఎస్ అవునండి పెద్ద కూలర్ ఈ అవునండి మీకు తెలుస్ అండి మాకు తెలిసిన కంపెనీలా కరెంట్ బిల్ ఎంత వచ్చిందంటే లక్ష ఇరవై వేలు వచ్చిందండి నిన్న. నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో నాకు తెలిసిన వాళ్ళు
ఇంగ అంటే కంపెనీలలో వస్తది కదన్ ఇవల్లా కాడు ఎప్పటికిీ
వాళ్ళకి ఒక నెల కరెంట్ బిల్ అంతే కరెంట్ బిల్ అంది అంతే వాళ్ళకి
షాక్ అయ్యారాండి మీరు బాగా
షాక్ అయ్యానాగా ఆదంటే అసలు చాలా ఆశ్చర్యపోయిన ఏంది ఇంత గబిల్లా
అవునా మా ఇంటికాడ కోతులు చాలా ఉన్నాయిండి భయం అయితుంది.
అబ్బా
ఎప్పుడు
మీరే పెద్ద కోతండి మళ్ళా కోతి మే
అదే అర్థమైయితలేదండి నేను కూడా వాటికి అదే చెప్పుతున్నా నేనే కోతిని నా దాన్ లైక్ మీరెందుకే అని అయినా వ్యవస్నే ఏ ఉన్నాయం ఉ
అవునా అండి
అవునండి ఆ కోతులు పోతే మంచిగా వుండు ఇక చూడు మళ్ళీ మన ముందుకే వచ్చి పాలు గె తున్నాయి ఎలుగెతున్నాయి అవి కొరుకుతున్నాయండి అసలు ఘోరంగా.
అవునండి మామిడికాయలు కూడా చెట్లకి కోరుకుతే అంట కదండి అవునా.
ఆ అవునండి
కోతులు అయితే ఒక రోజు అండి మ కాలేజీలా మా కాల కళాశాలలా ఆ చెట్టుకి మామిడికాయలు ఉండేయండి కోతులు వచ్చి సగం సగం కోరికేసినాయండి అన్ని
ఆవి ఇంక తెంపి కింద పడుస్తాయండి అన్నిటినీ
ఆ వాగం చేస్తేయండి అది మొత్తం తినదు కూడా తి తింటదా అంటే మొత్తం తినదు వేస్ చేస్తాయి అన్ని కోతులు మీరు చెప్పొచ్చు కదండి కొంచెం దానికి.
అంటే మేము చెప్తే తింటే అనుకుంటారా అండి మీరు
ఇక్కడ కోతులు అంటూరు కదండి మీ స్నేహిరాలే కాబట్టి చెప్తే వినాలి. చెప్తే వినవా అండి నువ్వు
వినవండి కూతుల బ్యాచ్ అని ఎందుకు అంటారండి చెప్ తన్నాయి కాబట్టికి పోచూడు అంటారుగా ఇంకేం చేస్తున్నారండి మరి
మా ఇంటికాడ కూడా అండి ఒక స్థిరాలు ఉంటాది అసలు నా మాటే చదువుకుంటదండి చెప్పకుండా దొంగ దొంగ చగు కుట్టది మా క్లాస్ మా స్నేహితురాలు ఆమెకి ఉద్యోగం వచ్చినా చెప్తలేదండి ఆమెకి పైసలు వచ్చినా చెప్తలేదు అవునండి
జగం కూడా వచ్చిందా అండి
మీకు తెలుసా అండి అసలు ఒక విషయం ఆ చెప్తలేదండి ఆమెకి ఆ ఆమెకి అసలు తెలుసు సా అండి ఏడు ఎనిమిది లక్షల ప్యాకేజ్ వచ్చినా కూడా చెప్పదు కావచ్చు అండి నాకు
ఆ అయ్యో ఎందుకండి అంత గోరంగా చేస్తుంది మీ ఫ్రెండ్ ఎందుకు మీ ఫ్రెండే నా అసలు ఆమే ఏంటిదండి
యమే కండి ఏడెనిమిది లక్షలు హా హా టీపిండి మీకు తెలుసా అండి టీ ఇస్తా అనేది
టీసీఎస్ తెలుసనుకుంటా అండి విన్న అనుకుంటా నేను
ఆ అవునండి అయితే మా స్నేహితురాలుకు ఉద్యోగం వచ్చింది మేము ఆ అయితే మా స్నేహితురాళ్ళ కందు రూల్ లో ఉద్యోగం వచ్చిందండి ఆమెకి ఎన్ని లక్షలు వచ్చినా మేం ఏమన్నా తీస్ కున్న మాటె మాకు చెప్తలేదండి అసలు
నిజంగా చెప్పలేదా అండి మీకు
చెప్పలేదండి అడగండి ఒకసారి మీరు కూడా పోయి అంటె మీకు ఆమె స్నేహితురాలు అయితే అడగండి
అడుగుతాండి అసలు చెప్పింది అనుకుంట నాకి తెలిసి అందరి చెప్తాది పాపం ఆమె
అంటే నాకు చెప్పలేదండి అంటే నేను ఆమెకి పన్ అంటే పా అంటే ఆమెకి స్నేహితురాల్ని కాదు
అట్ల ఎందుకు అనుకుంటారండి అట్లేం కాదు తను ఎందుకు చెప్ లేద మరి మర్చిపోయినట్టుంది పాపం
ఆమెకి నేను గుర్తుండనండి ఆమెకు ఓన్లీ వాళ్ళ అమ్మా నా న్న వాళ్ళ బాపు అంటదండి ఊకే ఆదే అంటదండి ఏమన్న అంటే మా బాపు వస్తుండు మా బాప వస్తుండు ఒక తీసుకుపోవాలి మా బాపూ ఆస్తుండు పొలం దగ్గరికి పోవాలంటది ఊక
అయ్య అయ్యయే
మీరు కూడా ఇట్లనే ఉంటారా అండి మీరు కూడా ఇట్లనే ఉంటారా అండి ఆమె లెక్కనే
చి చి నేను గట్లా ఉన్నానండి నేను చెప్తా
మీరు మంచోళ్ళు కదా
ఆడుకుంటుంన్నాండి మీకు చెప్పకుండా ఉంటన్న అండి నేను ఎందుకండి గట్లా చేస్తున్నారు
అదే అండి మా స్నేహిరాళ్ళచ్చి చెప్పను కూడా చాలే ఆమె చెప్తే ఆమె చెప్తే ఏమేమి ఎమిడి
అయ్యో ఎవరు ఎత్క ఎవరిది వాళ్ళే తింటారండి అంతేగాని చెప్పింది అనుకుంటద అంటే ఆమె చెప్పినా అని అనుకుందేమో అండి అందుకే చ మర్చిపోయినట్టుంది గాని
అవునా అండి మీరూ ఇప్పు మీరు బాగా చెప్తున్నారు కదా మీరేదో ఒక పెద్ద మీరే అన్నట్టు
అంటే ఒక అంటే కొంచెం నామెంటాలిటీ లెక్కనే ఉందండి అమేది అంతే అండి అంటే వాళ్ళ గురించి ఉత్తికేనా అప్
అవునవునండి మీరు మంచోళ్ళు కదండి నేనేం మంచిదాని కాదని మీరే చెప్తున్నారు అంతే
ఏ లేదండి మీరు మంచొళ్ళు కాదని నేను అనట్లేదు అండి మీరు మంచొళ్ళు అండి కాకపోతే ఏం చేసేటప్పు మీరు నెగా టివ్గా ఆలోచించకండి వాళ్ళ గురించి వాళ్ళకేమైనా వేరే రీజన్స్ ఉండొచ్చు అని చెప్తున్నా అంతే
ఆహ అట్లా అన్నారా అండి నాకేమో వేరేలాగ అర్ధం అయింది
అయ్యయ్యో అండి వేరేలాగా అర్థం చేసుకోకండి నేను ఎవరి గురిం ఎవరికి సపోర్ట్ చేస్తలేను సర్లే గాని నార్మలుగా అంటున్న అంతే ఇంకా ఏం చేస్తున్నరండి మరి హలో బిజీనా అండి మీరు అసలు చాలా చాలా బిజీ అనుకుంటగా హలో అయ్యయ్యో ఏమైందండి మీ సిగ్నల్ కి మీ సిగ్నల్ ఉండదాయే మా ఇంటికాడ సిగ్నల్ ఏమో అప్పుడప్పుడు వస్తది అప్పుడప్పుడు పోతది